వెళ్ళు
కౌంట్ కౌంట్ అయితంద ఇది కాల్
అవును
ఎన్ని అయినాయి
ఇప్పుడు నైన్త్ దేమో రెండు కాల్స్ వేస్ట్ అయిపోయినాయి కదా
అవును మ ఇది ఫిఫ్త్ కాల్ కదా మ అయితే నువ్వు నాకు చేసింది
సైనాయి కదా అ గేమ
వేస్ట్ అయినా కూడా వస్తుందా
తెలిడ్ చానా రాదేమో
మరి వచ్చింది ఫిఫ్త్ కల్లా ఈవినింగ్ ఒకసారి చేసిండ
బై కాల్ స వస్తయి
పర్ పర్సను
అహా నో పై వస్తాయి్ మే చదువుకున్నావు కదా గు నువ్వు నువ్వు క్లాస్ టాపర్ కదమే నేను చదివేదానికి ఏంమె నికి నొప్పి తెలుగు చదువు సాదివేది దొచ్చు కదా
నాలుగనుకు నాబర్ పడ్సాను
హా ఐదు ఉంది
అటైయితే ఇదే లాస్ట్ నీక నాకింగా రెండొచ్చా నీక
అనుకుంటారా
ఆ రెండు ఒకటి వస్తుంది దాని నుంచి మళ్ళా
హ
హ్మ్ అన్నమాళ మాట్లాడతాండా
మాట్లాడి
హ్మ్
కొవ్వు ఎక్కువ చాలా కువ్వుఎక్కువ
ఏ యాడ లేదు స్వామి
అందుకే ఉన్నా ఆ మంచి న్యూస్ ఉన్నా ఆ చెడ్డ వదిలేసి
ఇ దగ్గు జలువు పోట్ల
హ్మ్
ఏంచేస్తాను ఇగ నన్నీ కడా క్యారీ ఇప్పచ్చుకోవాలా
అవును మర్చిపోన తీసుకో
అదే తీసుకూంట మరి దాంట్లోనే తెచ్చేనా లేకపోతే పెద్ద క్యరీలో తెచ్చేనా
పెద్ద క్యారీ లు అంటే ఎవరు తింటారు
పొంగల్ తినేది నువ్వు ఒకదానివే
అవును ఎవర్కి నచ్చకపోతే నాక నచ్చుతుంది నాకు నిజంగా హాస్టల్కి వచ్చినప్పుటి నుంచే పొంగలి ఇష్టం తెలుసా అక్కడ నాకు బాగా నచ్చుతుంది
ఉమ్
నాకు మా పీజీలో చేసే పొంగలు అస్సలు నచ్చదు
సరే పొంగల్ పెట్టుకొని సబరిగా చట్ని వేసుకోవస్తానలే
అంతె
అ దానికి నిండుకు పెట్టుకొని వస్తా పంగ
ఉమ్ నిర్మలా కూడా తింటు ఆ పిల్ల కూడా తింటుందేమో కానీ తే ఫుల్గా తినడము ఉన్నానీ రోజులు అయితే
అంతే
ఇంకా ఎన్ని రోజులు మహ అయితే రెండునెల్ల ఉంటాం ఏమో
అయ్యో రేపు అ రెండు నెల్లు యాడ మే ఒక నెలే మే దా
మే సెకండ్ ఇయర్ కలిపి చెప్పినా స చి ఫోర్ ర్త్ ఇయర్ కలిపి చెప్పిన
ఫోర్త్ ఇయర్ కలిపా అయిన మధ్యలో మళ్ళ రెండునెల్లు ఎగిరిపోతంలే
ఆ అ ఎగిపోతుందనుకో నాకు అదే అర్థం కలే ఆ రెండు నెల్లు మనయాడికి పోవాలా అని చెప్పి
కావాలంటే నేను కూడా క్యారీ తెచ్చా కాబట్టి ఇబ్బందిలా తృప్తిగా తినోచ్చు అందరం
హు
ఇప్పుడంటే ఒక్యారీ తగ్గుతాంది కాబట్టి అప్పుడైతే
అయినా నా నాకు నేను తినే పిల్లన్నంకి అది సాల్లే ఎక్కువ బాగుంటే మాత్రం కొంచెం ఎక్స్ట్రా తింటా
ఆ
నాకు ఇంట్లోద్ అయితే చాలు ఏప్పుడు నేను అనుకునేదాన్ని తెలుసా ఎప్పుడెప్పుడు బయట తిందామా బయట తిందమాని కాస్త కుంటా ఇప్పుడు ఇంటికి పోయినా సరే మా డాడీ బయట నుంచి తేస్ తెస్తా అన్నాడు పోయే బిర్యానీ ఏం తెస్తా అన్నా నాకోద్దు నాకు ఇంట్లో చేసిందే కావాలి నాక్ ఇంట్లో చేసిందే కావాలంట మా డాడీ ఇప్పుడు అర్థమయిందా నీకు అనేసి అంటాడు
ఇంటి ఫుడ్ బాగా ఇష్టం వచ్చిందా
ఉ నిజంగానే నాకు ఇంట్లో ఫుడ్డే ఇష్టం ఇప్పుడు బయట తిని తిని నాకు నోరు చప్పుబడుంది మ నాయిన అంటా టంటే నాక్ అర్ధం కాలే మా డాడీ ఇంక డెలివరీ కదా కాబట్టి బయటే తినాల్సి వస్తుంది మూడు పూటల బయ తినాలా మార్నింగ్ వెళ్ళిపోతే తినాల్సి మా అమ్మ నైట్ ఒక పూట ఇది గ్యాస్
ఆహా
ఇంకా పొద్దున వెళ్ళిపోతా రు బిల్స్ కలెక్ట్ చేసుకోవడము వెళ్లడము అడ్రస్లు ఎత్తుకోవడం అ దానికే సరిపోతుంది వాళ్ళకి ఇంకా అవంతా చేస్త వాళ్ళకి బయటనే తింటారు కదా మా అమ్మని వచ్చి ఏదైనా చేయమన్నాడు అనుకో నేను అంటాను డాడీ బయటకి తీసుకోబో పో బయట తినిపించు అని నాక్ బయట తిని సప్పుపడిపోయింది ఏమైనా తెస్తే తింటాను లేకపోతే గుమ్మన ఉంటాను అంటడు నాకు అప్పుడు అర్థం కాలే ఎందుక అట్లా మాట్లాడుతున్నాడు బయటే బాగుంటుంది కదా నాకు ఇప్పుడు బయట తెస్తాలంటే నాకు వామ్టింగ్ వస్తు నువ్ బయట ఏం తేవాల్సినవసరం లే నేను కావాలంటే కలిపయినా తాగుతా అంటా తెలుసా
ఆ
నాకు అంత విసుకొచ్చేసింది కడు పాడైపోయింది బయట తిని తిని తిని
ఏం తింటావ్ లే స్వామి బయట ఎప్పుడు తిండి బయటే బయటే బయటే తిన్లేం అసలు
ఉ ఎవరు అబ్బా ఫోను ఎవరో ఫోన్ చేస్తున్నారు
ఉహు ఎవరి ఎలా
ఆ
చేయలేదులే
కట్జేసాలే
తాండ్ర ఆ
అవును
ఈ టైమ్ లో ఎవరు
యా నాకే నాకే నన్న
ఆహా ఒక ఐదు నిమిషాలు మాట్లాడు మళ్ళీ మాట్లాడైతే ఇద అయిపోయినాక
అదే చెప్పిన మా దేవస్థాన ఉండు అని చెప్పిన ఆపిిల్ల్లో ఒక పక్ ఉంది అంతే లే అంట మెసేజ్
ఫైవ్ మినిట్స్ అయిపోయిందియి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉన్నా
నేను ఫామ్ ఫిల్ చేయ్యమని చెప్పా
పల్లవినేను రేపు పొద్దుని ఒక కాల్ చేస్తాను నా నుంచి
ఎప్పుడు పొద్దున ఎన్ని గంటలకి ఎయిట్ నుంచి ఎయిట్ టెన్ నుంచి జయి
అదే అప్పుడే లే
అే మాట్లాడతాా లె
అప్పుడేలే
హ
ఇంకా ఆ టై లో వేస్తే అప్పుడు ఒక కాల్ అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ నాది రేపు మన్నాడుైయి పోవాలయి టాస్కులు నా ఇదేపుెటో డైవ్ చేసి నిర్మలా కాల్ చేస్తా
వాడద్దు అని చెప్పినానా లేదా
ఓహో సరే సరే లె
మేం బుక్ చేయ డ్రస్సు ల
చే బుద్ధికావట్లా
ఎ
డబ్బులు కూర చుభయస్తన్నది మా తమ్ముడు ఏం ఖర్చు పెట్టలేక నేను ఖర్చు పెడతాను గానీ
నేను కూడా అంతే ఒకప్పుడు నేను ఎంత బాగా ఆశపెట్టినదని తెలుసి అయిపోయి ఇంలు ఖర్చు పెడుతున్నా
హు
ఆ నేను డబ్బులెత్కని పోలాలి నమ్మా తిినాలనే తీసుకోరా ఇడికి వచ్చి మెస్ ఫుడ్ తిన్నాను తనే అన్నాడు
వాహ్
ఆహ్ దానికి నేను రె నానా నేన మెయిన్ రోజు పినిపిస్తాలే నాన్న అంటే కే
మ్
ఏమే న ఇంటికి వీటిల్ేనాంగా ఆ ఒక రోజు మళ్ళా నువ్వ ఏడొచ్చి తినిప అళ్ళ నాకు ఇంటి విదిింటా నేను అనందడు
వా ఆ మో మా నిజంగా మతమ్ముడి కూడా తెలుసా ఒకప్పుడు ఎంత బా కట్టు పెట్టేవాడు ఇప్పుడైతే ఆలోచిస్త చాలాసలు
నిజము
వాళ్ళకొచ్చింది తెలివి మనకు దుబ్బిందా అనిపిసిందికు ఒక్కోసారి
ఏ ఇంటివి తినలేను నేను ఇంగ అప్పుడు అనంట నువ్వ వచ్చి తినిపియాల నేను ఇంటివి తినలేనుంగ ఆ రోజు నైట్కి
హ
తమిల్నాయుడు సల్ల నీ ఇష్టం పో కాాలంట అత మాకు ఎక్జామ్ ఉంది అది బగా రాస్తే మంచిగా మార్క్స్ వస్తయి రాష్ిన అన్నాడు అన్నీ ఫోర్ ఫిఫ్టీ టీ అట్లు వచ్చినాయి అనుకో ఫోర్ ఫిఫ్టీ
వొస్తాయిలే
వస్తే చాలు ఫోర్ ఫిఫ్టీ అట్ల వస్తే ఏం ఇంప్రూవ్మెంట్ లేదా ఈ సారి అయా ఉంది కదా ఏంద లేదు అన్నాడండి మా నాన్న అంటా అండి
ఎందుకు ఫస్ట్ ఇయర్ అంటే ఇంప్రూమెంట్ ఉంటుంది
అది ఇంప్రూమెంట్ ఉంటే మాథ్స్ ప్రాపిస్తా
ఎందుకుమే ఇంక ఏమన్నా సబ్జెక్ట్ అపించలేదు
మ్యాథస్ే తగ్గతాయంట అడికి ఫిజక్స్ బార అష్ట కట్టా
కెమిస్ట్రీ లాస్ట్ ఎగ్జామ్ కదా
కెమిస్ట్రీకి వన్ వీక్ ఉన్నా
వీళ్ళకి మేలు మే బాగా ఇచ్చినారు గ్యాప్ లో మనకు డే బై డే డే బై డే
ఇల్లకు గ్యాప్లు వచ్చినాయి అట్లా వీక్ వీ వీక్ ఒక వీక్ వీక్ వీక్ త్రీ వీక్స్ అదే నాకు అర్థం కావట్లే
చదుకోవచ్చు బాగ రోజుకు ఒక యూనిట్ ఎత్తుకున్నా కూడా
అయిపోతాయి మన గరిట గ్యాప్లు వచ్చింటే నా ఫోటోకులొచ్చది
కదా నేను కూడా అదే అనుకుంటా కానీ అది కూడా జరగదులే ఎందుకంటే మనం ఎ ఎంత గ్యాప్ వచ్చినా ముందు రోజు నుంచే చదువుతాం కాబట్టి
ఇప్పుడు చదువుతానవా అప్పుడైతే మనం ముందే చదివేవాళ్ళం
అవునా భయం ఉండేదప్పుడు
ఇప్పుడు బీటెకా సాల్లె ముందులో నైట్ చదువుకుంటే
హ
పాస్ ఇదు కా రండం
హమ్
ఇ ఇప్పుడు మిడ్ వచ్చిన వాటికి కూడా డిప్పు కవర్ చేయాల డిప్పు విఎల్ఎస్ఐ మిగతాటి పర్లే
నేను నేనైతే అన్ని కవర్ చేయాల ఎండబ్లూ వసే అవసరం లేదు టీపి అస్సలు అవసరం లేదు
టీపి అవసరంలే నాకు కూడా టీపి అవసరం లేదు ఈ ఎంబ్రెడి అవసరం లేదు
ఎం ఆ ఎప్పుడు చూసినావుమే
నాకు
నీకే
చూసుకున్నా ముప్పై తొమ్మిది
వా నీకేం అమ్మ అసలు అంత ఎట్ట వస్తాయి నాకు అర్ధం కాలమ్మా కొంచం చెప్పొచ్చు కదా ఆ ట్రిక్ ఏందో
ఎట్టస్థాయి అంటే ఎక్జా అప్పుడుప్పుడు చూసుకొని వస్తా అంటా అయ వచ్చిండే చదువు రాజు సోఐదు నోటి రాజని గుర్తుండే రాజ
ఓహో
నువ్వు హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయ్ మే సార్ ఫస్ట్
నాకదిరాదు ఏం లె ఆ పిల్ల కూడా అదే అంటుంది అద ఒక్కట్రయమ్మే నీకు బాగా రాస్తంది అప్పుడు అడగతాను
అదే నువ్వు హ్యాండ్ రైటింగ్ ఒక్కటి బా రాయ్ ఎందుకు రావో నేనూ జూచ్చ
నాకు రాదే అదిలా నువ్ నేర్పించు కొంచెం
సరే కాపీ రైటింగ్ రాపిస్తారా నీతో ఇప్పనించి
మా వద్దు మా చేతులు ఇప్పుడే పటపటే ఇరుకుతాయి ఒకసారి వింటావా నేను ఇరిచింది. అట్ట ఇరుగుతాయి వచ్చినప్పుడు ఇనిపిస్తాలే గాని నాకొద్దు నేను రాసి రాసి సేతులు సస్ పడిపి పడిపోతయమో
మా గూడా ఇరుగుతాయి.
ఆ
చేతులు నా కూడా ఇరుగుతాయి మెడికల్
ఆ ఎంత అసలు విరుగుతాయి అంటే మోగా చేయి ఉంటుంది చూడు మోగ చేయి త్రే
ఏ నేను కింద కుచోనీ లేసిన నాకు పట్ పట్ అంటాయ్ బాడి మొత్తం
లేం లేదు లే కానీ
సరేలే అయితే నేను రేపు పొద్దునే చేస్తా మాట్లాడు అన్నతో బై